హలో ఆ హాయ్
హాయిరా బాగున్నావా
బాగున్నా అక్క ఫోన్ చేయడం మర్చిపోయావు గదా
ఏయ ఇగా పిల్లల హాలిడేస్ గదనే ఇంట్లోనే ఉంటున్నారు ఇగ కుదరట్లే
అవునా మ్ హు
చపిద్దామా అంటేనేమో మనకి కొంచెంరోజ డైలీ తీసుకెళ్ళి తీసుకుని రావాల్సి వస్తుంది గదా దా
అ మరి ఏం చేపిస్తున్నా ఇప్పుడు
ఇప్పుడు ప్రెజెంట్ గా మా ఇంటి దగ్గర కరాట క్లాసెస్ పెట్టారబ్బా
కరాట్
ఆ ఇగా పిల్లలు పాప గూడా పాపకేమో డాన్స్ మీద ఇంట్రెస్ట్ కొంచెం ఇగా తనకేమో భరతనాట్యం క్లాసెస్ చూద్దాం అనుకుంటున్నా
ఉహు
ఇంకేమో కరాటీ క్లాసెస్ ప్లాన్ చేసా కరాటీ ఎట్లా అంటే ఇప్పుడు మనకి వీక్ లో వచ్చేసి ఒక త్రీ డేస్ ఉంటది
ఫీజ్ ఎంత
ఫీజు మాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ లో
ఓకే ఎంతమంది ఎంతమంది వస్తున్నారు
ప్రెజెంట్గా అయితే స్టార్టింగే కదా ఇప్పుడు తనకైతే ట్వంటీ మెంబెర్స్ తీసుకుంటున్నారు
ఓకే మంచిదే ట్వంటీ అంటే
ఇక క్లా అంటే గర్ల్స్ బాయ్స్ కి ఇద్దరు తీసుకుంటారు అంటే చెప్పడం కూడా ఇద్దరు కోచెస్ ఉన్నారు గర్ల్స్ కి వేరు బాయ్స్ కి వేరు తీసుకోను
ఉమ్ అవునా కంబైన్డ్ కూడా చెప్తరు కదా
ఆ కంబైన్డ్ చెప్తరు కానీ ఇప్పుడు కొంతమంది పెద్ద పిల్లలు ఉంటరు కదా వాళ్ళు కొంచెం అని ఈజీ కంఫర్ట్ గా ఉండదు కదా అని చెప్పేసి గర్ల్స్ అంటే వాళ్ళు ఇద్దరికి తీసుకున్నారట వాళ్ళ మేడం సార్ ఇద్దరు కలిసి చెప్తారు
అవునా మా దగ్గర కూడా ఉంది కాని అబ్బా దాంట్లో ఎట్ల ట్ల తెలుసా ఒక ఫైవ్ మెంబర్స్ గర్ల్స్ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ కంబైన్డ్ చెప్తరు ఇట్ల ఏముండదు గర్ల్స్ బాయ్స్ అని
అంటే చిన్నపిల్లల అంటే పర్లేదు కానీ ఏమో ఇగ కొంతమంది పేరెంట్స్ అబ్జెక్ట్ చేస్తరు కదా పెద్ద ఆడపిల్లలు అంటే కొంతమందికి ఎందుకులే రిస్క్ అని చెప్పి చెప్పేసి వాళ్ళిద్దరు భార్యభర్తలు వాళ్ళిద్దరు కలిసి పె ట్టారు ఇక పాపకు వచ్చ చ్చేసి ప్రజెంట్గాయితే పంపియ్యట్లేదు ఇంట్లోనే పియానో క్లాసెస్కి ఒక సార్ ఇంటికీ వస్తున్నారు
ఓహో ఓకే ఆహా మరి డ్యాన్స్ అన్నావు కదా మళ్ళీ ఇదెందుకు రెండు
ఇద్దరిని తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది టైమింగ్ సెట్ అవ్వట్లే నాకు అయితే సార్ని అడిగితే సార్కి తెలిసిన మేడం ఉన్నారట
ఓకే ఓకే ఆహా అది కాదు కొంతమంది మంది ఇంటికి వచ్చి నేర్పిస్తారు కదా మ్యాడమ్స్ ఆహా అట్లు ఉండదేమోలే
ఆ అట్ల నేర్పిస్తారు కానబ్బ ఎట్లీస్ట్ మన దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ అట్ల ఉంటే వాళ్ళకి సెట్ అయిద్దట
అవునులే అయినా అమౌంట్ కూడా ఎక్కువ అడుగుతారేమో మన కోసం సింగిల్ గా రావాలంటే అట్లా ఎక్కడ వస్తారు సెలబ్రిటీలు వాళ్ళకి వెళ్తారు మనకెవరు వస్తారు
ఇప్పుడు డే బై డే అంటే వాళ్ళకూడా క్లాసెస్ కంటిన్యూగ తీసుకోరట ఎప్పుడైనా ఒక సె ఒక చెప్ చెప్పారనుకో వాళ్ళకి ప్రాక్టీస్ కింద ఒక వన్ వీక్ లో ఒక త్రీ క్లాసెస్ అట్ల తీసుకుంటారు ఇక మిగతా టైంలో మనం మంచి పర్ఫెక్ట్గా ఆ స్టెప్స్ అవి నేర్చుకోవడం పిల్లలు అవి చెయాలట అందు కనే ఇగ కరాటె అయితే ప్రజెంట్ కరాటీ వెళ్తున్నాడు బాబు పాపని అయితే ఈ ఇయర్ ఇగ ఆపాను
అవునా
ఆ ఇప్పుడు ఈ పియానో క్లాసెస్ కూడా తనకు బానే ఇంట్రెస్ట్ అబ్బా మ్యూజిక్ అన్నా డ్యాన్స్లు అన్నా ఇప్పుడు కొంచెం బాగా ఇంట్రెస్ట్
ఓకే వెరీగుడ్
హు ఇగ ప్రజెంట్గ అయితే అది నడుస్తుంది
ఆహా లేదు లేదు ఆమ ఈ సమ్మర్ లో ఏంటి ఎండలకి నేనేమి నేర్చుకోను ఈ ఇచ్చిన టా టాస్క్స్ మళ్ళీ డ్రాయింగ్స్ అని మ్యాథ్స్ అని ఇవే హార్డ్గ ఉన్నాయి నేనేమి నేర్చుకు కోను అంటుంది కాపోతే ఆన్లైన్ లో ఈ క్లాసెస్ వింటుంది ఏమంటే ఇయ్యి ఉంటాయి కదా నార్మల్గా మ్యాథ్స్ కు రిలేటెడ్ టెడ్ సైన్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని తయారు చేసేవి ఉంటాయి కదా అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉనప్పుడు యూట్యూబ్లో పెట్ కొని చూసి ఏమన్నా ట్రై చేస్త ఉంటది కొత్తగా డ్రాయింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్స్ ఫ్రెండ్స్ తో
ఆహా ఓకే
చేసి వాళ్ళకి ఇస్తా ఉంటది క్రియేటివిటీ నేర్చుకుంటుంది అంతే ఇంక ఆమె ఒన్గ ఆ మనం చెప్పేది ఏం లేదు లే తనే క్రియేటివిటీ చేస్తది ఆమె కావాల్సిన పెన్ను పెన్సిల్స్ ఆ మళ్ళీ కలర్స్ అన్ని కొని ఇంట్లో పెట్టేసాం
ఆహా మాకు గుడ్ ఐడియా అబ్బా అసలు యూట్యూబ్ లో చూసి డిఫరెంట్ డిఫరెంట్ నేర్చు కుంటున్నారు
అసలు ఆమెయితే వైట్ షీట్ పేపర్ మొత్తం మంచిగా ఒక కలర్ వేసేసి గ్రీటింగ్ చేసింది చాలా బా చేసింది
ఆ పిల్లలు ఇట్లాంటివి కూడ ఎంకరేజ్ చేయ్యాల్రా ఇప్పుడు ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు మా పాప వ స్కూల్ ఉంది కదా స్కూల్లో ఏం చేస్తారంటే సాటర్డే రోజు జస్ట్ క్రాఫ్ట్ క్లాస్ లా తీసుకుంటారు అప్పుడు బ్యాగ్ ఉండదు బ్యాగ్లెస్టేనే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కలర్ పెన్సిల్స్ క్రయాన్స్ అని ఇప్పుడు కొంతమంది పిల్లలకి స్టిచ్చింగ్ కూడ ఇంట్రెస్ట్ ఉంటది కదా పెద్ద పిల్లలకి వాళ్ళకెమో కుట్లు కుట్లు అట్లాంటివి నేర్పిస్తారట
ఆహా అంటే బేసిక్స్ చెప్తూ ఉంటారు స్కూల్లో అంటే వాళ్ళకి ఏం లే ఒక ఐడియా క్రియేట్ చేస్తే పెద్దయ్యాక ఏ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ దాంట్లోకి వెళ్
ఆ అట్ల అనమాట నీకు తెలిసిందా లేద మ మన ఇంటి దగ్గర ఒక అమ్మాయి సింగింగ్ క్లాసెస్ పెట్టిందబ్బా అంటే మన ఇంటి ఆ మా ఇంటి దగ్గర
ఒకే
ఆ ఒకవేళ ఇ
పంపిచాల మరి టైమింగ్స్ ఒకసారి చెప్పు మా పాపను అడుగుతా ఒకే మమ్మీ అంటే మ మరి ఒక టు డేస్ అయితే ఫస్ట్ పంపిస్తా పక్క షూర్ గా చెప్పలేను ఎందుకంటే మళ్లీ ఆ అమె వద్దని అ నేన అక్కడ చెప్పి అంత డిస్టర్బెన్స్ గా
అదే లే ఆడపిల్లలకైతే కొంచెం సింగింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా
అది నిజమే కానీ కొంతమందికి నచ్చదు కదా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది సింగింగ్ ఆడపిల్ అలా ఏంటి బోరింగ్ అని అల అనుకుంటారుగ
ఆ ఒకే అయితే టైమింగ్స్ వచ్చేసి తను ఈవినింగ్ తీసుకుం టదట మేడం ఇప్పుడు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ టైం కీ స్టార్ట్ చేస్తంది
ఒకే
ఇక క్లాస్ వచ్చేసి మనకి సెవెన్ దాక చెప్తది
ఆహా మంచిగా ఉందిగా సెవెన్
ఆ సెవెన్ దాక చెప్తుంది మా పాప కూడ రమ్మని ఇప్పుడు ఎట్లా పియానో నేర్చుకుంటుంది కదా అండి మీ పాపను పంపియండి అని చెప్పి ఫోన్ చేసింది నాకు ఇంకెవరైన తెలిసిన వాళ్ళు ఉంటే కొం సజెస్ట్ చేయండి అం
మరి ఇలాంటివి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ కొంటార మ ఫ్యూచర్ లో ఇంట్రెస్టెడ్ అయితే
ఆ వాళ్ళ డాడీకి ఫస్ట్ నుంచి బాగ ఇంట్రెస్ట్ కీబోర్డ్ అని ఇప్పుడు ఏంటి వీళ్ళు కొంచెం సింగింగ్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాడు బాబు కేమో ప్యాడ్స్ నే నేర్చకో మని చెప్పి పాపకేమో కీబోర్డ్ నేర్చుకొ అని కొన్నారు ఆల్రెడీ
ఎంత అయింది ప్రైజ్
ఇప్పుడు కీబోర్డ్ వచ్చేసి నాకు థర్టీన్ థౌసండ్ లో తీసుకున్నాం ఇప్పుడు స్టార్టింగ్ కదా మళ్ళీ పిల్లలు అటు ఇటు అంటే వీళ్ళకి అంత ఐడియా ఉండవు కదా దాన్ని కేరింగ్ తీసుకోవడం యమహా కంపెనీలో తీసుకున్నా ఆప్ నేను ఆఫ్లైనే వాళ్ళ సార్ దగ్ దగ్గరికి వెళ్తే ఆ సారే ఇక ఒకటి సజెస్ట్ చేశారు మళ్ళ దాంట్లో మనకి వాళ్ళు చెప్పే విధానం బట్టి దాంట్లో కార్డ్స్ అవన్నీ మనం ఎక్కించుకోవాలట
అవును పెన్ డ్రైవ్ లో కూడా ఎక్కించుకోవచ్చు అ అనుకుంటున్నా నేనైతే మరి నాకు
ఆ పెన్ డ్రైవ్ లో ఎక్కించుకోవచ్చు కానబ్బా వాళ్ళ సార్ చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళ వీళ్ళు సేమ్ స్కేల్ లో కొట్టాలట దాంట్లో స్కేల్స్ లాగా ఉంటాయి కదా
ఆహా అంటే వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా ఇక్కడ ప్లే చేయాలి
పాట పాటకి డిఫరెంట్ డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయట అందుకని చెప్పి కొన్నేమో వాళ్ళు ఇస్ స్తారట మనకి మనమే కొన్ని ఎక్కించుకోవాలి
మంచిదే ఇట్ల అయితే బాగుంది ఈ ఐడియా
అందుకని చెప్పేసి ఒక సార్ దగ్గరికి పోయి ఒక ఫైవ్ థౌజండ్ ఇప్పించి ఎక్కించా
ఆ ఇట్లా అయితే పి పిల్లలు ఎంజాయ్ చేస్తారులే హాలిడేస్ లో
హ ఇంకా ఎట్లాగో వి వీళ్ళు ఫ్రీ టైం లో మమ్మీ స్విమ్మింగ్కి వెళ్తా అంటున్నారు ఇక్కడ మన దగ్గర ఉంది గాని అంటే పిల్లకి ఏమైంది అంటే యాక్టివేస్ పెరిగిందట వాళ్ళ
కానీ మళ్ళీ మనకి కొంచెం భయం ఉంటది కదా
కూడా స్విమ్మింగ్ క్లాసెస్ లాగా చెప్తారట
క్లాసెస్ అయితే సూపర్ అది మంచిగా ఉంటది
స్కూల్ ఉంది ఇక్కడ వాళ్ళ క్లాస్ వాళ్ క్లాస్మేట్స్ అందరూ వెళ్తా ఉన్నార అయితే ఇక మనోళ్ళకి కొంచ కొంచెం ఇగ స్విమ్మింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఒకటి పిల్లలు కదా దా వాటర్ అంటే తెలుసుక ఇక ఎట్లా ఉంటారో
అవును ఇంకా నీళ్ళల్లో ఉంటే బయటికి గూడ రారు మేమి ఇక్కడ మా దగ్గర్లో ఒక వాటర్ ఫాల్స్ లాగుంటది అంటే పెద్దది కాదు నార్మల్గా ఉంటది అనమాట కానీ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో అసలు చిన్న చిన్న ఫిషెస్ కూడా మనకు కాళ్ళ దగ్గర తగులుతాయి కానీ దాంట్లో వెళ్ళాలంటే అసలు భయం వేస్తది ఏమో అక్కడ లోతుల వీళ్ళు వెళ్ళి వదిలేసామంటే అసలు బయటికి రారు ఆడు పోనీ ఆడుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ గాని బయటికి రారు
అవునవునబ్బా ఇట్లాంటివి ఇ మనం బయట పంపియాలంటే పిల్లలకి భయం గానే అది కూడా కొంచెం వాళ్ళకి యాక్టివ్ ఎక్విటీస్ లాగా ఉంటుందట వాళ్ళకి అంటే ఏమంట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరగడానికి ఇట్లాంటి వాటికి కూడా యూజ్ అవుది స్విమ్మింగ్ అనేది ఇక భరతనాట్యం క్లాసెస్ అంటే ఏమో చూడాలిబ్బా అది కూడా
ట్రై చేయండి ఆమెకి ఇంట్రెస్ట్ అంటుంది కదా పిల్లలే ఇంక్ ఇంకా ఇంట్రెస్ట్ అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి కొంతమంది పేరెంట్స్ ఎంత చెప్పినప్పు పిల్లలు అసలు ఏది చేయరు తెలుసా ఇంకా మీ పిల్లలు లక్కీ
అయ్య వీళ్ళకి కొంచెం నాకు తీసుకొనిలే తీసుకుని అన్నయ్యకి ఏమో మార్నింగ్ నుంచి తన ఇంటికి వ ర్చులోకి నైన్ అవుతుంది డ్యూటీ నుంచి ఇక నేను రెండు సైలు తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది
కొంచెం రిస్క్ అంతే గాని వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా చాలా క్రియేటివిటీగా అయితారు పెద్ద అయితే
ఆ అందుకే
ఎప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా మంచి ది కాదు ఊరిక చదవడం క్రియేటివిటీ అనేది లాస్ అయిపోతది వాళ్ళకి
ఆ ఒక టూ మంత్స్ ఇట్లా పిల్లలకి వాళ్ళు కూడా ఎంజాయ్‌మెంట్ ఉంటది కదా ఆ ఆలోచనతో ఇక స్టార్ట్ చేశానబ్బా మీ పిల్లలు కూడా ఉన్నారు కదా మీరు కూడా ఏమన్నా ఐడియా ఉంటద ది కదా ఏమైనా పంపిస్తారా అని
ఆహ్ పంపిస్తాము అదే ఒక టూ డేస్ మాత్రం కంపల్సరీగా నేను వాళ్ళకి ట్రైన్ చేపిస్ స్తా ఓకే వాళ్ళ ఇంట్రెస్ట్ బాగుంది మ మ్మి నేను వాళ్ళతో కంపల్సరీగా ఆడుకుంటా లేకపోతే ఇలా చేస్తానంటే ఓకే లేదు ఇబ్బందిగా ఫీల్ అవుతే ఇంకా నేనే ఏం చేయలే
ఆహ్ ఓకే ఓకే పరే ఒకసారి ట్రై అయితే చెయ్యరాదండి వెళ్ళట్లేదా ఈ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంటికి
ఇప్పుడు ఇక ఇదేదో చెప్పాగా అయింది అలా ఈ వర్క్స్ ఇవ్వే ఒకటే ఇచ్చారు ఎ ఎన్ని ఇచ్చారనుకుంటున్నావు ఒకొక్కా సబ్జెక్ట్ టెన్ డేస్ పడుతది
అవును డే వైజ్ గి ఇస్తారట్టుంది కదా హాలిడేస్ ఎందుకు ఇస్తారు ఈ వర్క్లు ఎందుకు ఇస్తారో అనిపిస్తది నాకు కొన్ని కొన్ని సార్లు
ఆహ్ అసలు పాపం వాళ్ళు ఒకటే మార్నింగ్ ది టిఫిన్ చేయడం మళ్ళీ రాసి రాసి చేసి చేసి చాలా నిద్రపోతున్నారు సడన్ గా
అవునవునబ్బా ఒకప్పుడు అసలు మనకి అసలు అట్లాంటివి ఎ
అసలు ఆ రోజుల్లో హ్యాపీ ఏదో హాలిడేస్ ఎంజాయ్ చేసాం మళ్ళీ బ్యాగ్ వేసుకొని దులుపుకొని స్కూల్ కి వెళ్ళావా ఆ డేస్ హ్యాపీ ఇప్పుడు మెంటల్ టెన్షన్స్ వీళ్ళకి మనకి ఏది లేదు మన లైఫే హ్యాపీ ఆ రోజుల్లో
ఆహ్
ఇప్పుడున్న కిడ్స్ కి అంతా ఈ సిస్టమాటిక్ ను టెన్షన్స్
అసలు వీల్లకి కలప్స్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఒకటి లేవు ఏదైనా చిన్న ప్రాబ్లం వ వచ్చిన హ్యాండిల్ చేయలేకపోతున్నా స్ట్రెస్ వల్ల సరే సే ఒకసారి మేడం కూడా మీకుతో మాట్లాడతారట మీ నెంబర్ ఇమ్మంటావా
ఆ నా నెంబర్ ఇచ్చేసే మరి
ఆ ఓ ఓకే ఓకే నే ఒకసారి మాట్లాడ మనాస ఆహ్ ఓకే ఓకే మరి ఫ్రీ
ఇది నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి పని అయిపోయి ఇలా కూర్చున్నా ఇంగా కాల్ చేసావు
ఓకే ఓకే అదే ఒకసారి మేడం కూడా మాట్లాడతాదట అంటే తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తదట ఏమేమి నేర్పిస్తాం అంటే పాటల ఇప్పుడు ఉంటాయి కదా దాంట్లో వాళ్ళకి తెలిసినవి సరిగమప ఇట్లాంటివి ఉంటాయి కదా ఆమె కూడా మాట్లాడతాదట ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేస్
సరేలే ఇప్ సరేలే మరి ఎంకరేజ్ చేద్దాం పిల్లల్ని
ఆహ్ ఓకే ఓకే మరి బాయ్
బాయ్ గుడ్ నైట్
నైట్